హలో
హలో
హలో
ఆ అక్క
ఏం చేత్తన్నావ్ రా
ఏం లేదు అప్పలు తింటన్న
మొన్న వాట్ కచిండ
ఆ పట్టుకొచ్చిండు
ఆహ అదే చెప్తండు మొన్న మమ్మికి
ఏమని
మీరు కొన్ని ఉంచుకొనక దానికి ఒక కవరు నింపు నాకు కూడా ఒక కవర్ నింపు మా ఇద్దరికీ కావాలని చెప్తాన్
ఉహు
పట్టుకపోరా అఏమన్లే పట్టుకపోరా నేను వద్దంటన అంది అంటే ఆ ఆ కొన్ని ఉంచి అన్ని ఎత్తుక పోయిండు అంట నా కొన్ని పంపింది కొన్ని ఉంటే అన్ని అప్ప అన్ని ఏసుకుపోయిండు మరి పట్టుకపోయి ఇక్కడే ఎక్కడన్నా పెడతాడా మర్చిపోతాడా లేకపోతే ఇస్తాడా అడుగుతాంది నేను చెప్పలే మతిమరుపు కొంచెం ఎక్కువ
ఉ
ఒ రోజు రుద్రానం పెద్దమ్మ ఏం చేసింది జొన్నలేమో పెట్టింది అ కాదు చిక్కుడు గింజలు
ఉ
కిల చిక్కుడు గింజలు ఇంకా అదేంటిదో నిముళ్ళ అవన్నీ కట్టింది అడ ఏద్దామనా లేకపోతే గుడలు వేసుకుంటారు లేకపోతే అనా ఓట్ అవి గింజలు ఉంటే అడ పోస్ కుంటే చెట్ల అయితాయి అన్నట్టు గా పెట్టింది మునక్కాయ్ గింజల వేవీ ఓ రెండు డ్రెస్సులు కవర్ పట్టుకొని వచ్చిల్లు బస్సుల
ఉ
అ చిట్టల కసినక ఏం చేసడు చిట్టల బస్సులో బస్సులనే బ్యాగు్ పెట్టిండు ఆగ కవర్ పెట్టిండు సప్పుడు ఎక్క దిగిండు ఇంటి కచ్చిండు ఇంటికి వచ్చినాక కూడా గుర్తు లేదు మల్ ట్రామ్ పెద్దమ్మ ఎందుకో ఫోన్ చేసి చిక్కులు పంపిణే తీసుకున్నావా ఆ బట్టలకి ఆ అలా రెండు జాతల బట్ట ఉత్తయ్యే షార్ట్స్ లాగులు ఉన్ను టెం టీ షర్ట్లు అక్కడికి పోయే ఉండము అన్నట్టు మేము అప్పుడు
ఉ
రెండు మూడు రోజులు ఉన్నాం నేను ముందు వచ్చినా లేకపోతే నా అక్కడనే ఉన్నాను సంథింగ్ ఎట్లా మరి ఎప్పుడో వచ్చినవ్ రుద్రల్ నుండి
ఉ
అది చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు పది సంవత్సరాల కిందే కావచ్చు
ఉ
ఇంట తగు తండల్ చెప్తే ఎప్పుడు ఆయే
ఉ
మల్ల రుద్రాం పెద్దమ్మ ఫోన్ చేసి నేను చిక్కులు పంపిన తీస్ కున్నవా అన్ని అడిగి ఆ దీన్ని అడిగినాక ఇది వాని అడిగేదాకా కవరా వాళ మర్చి పోయిన తెలవదు
ఆ
చెత్త చేస్తావా షేర్కిన్ ఎవరికి మాసు ఆ
అది వేసేసిందిగా
ఏ అది పోయింది ఇంకేమున్నా డ్రెస్సు రెండు డ్రెస్ రెండు టీ షర్ట్లు రెండు లాగులు పోయినాయి ఆ చిక్కుల్లో ఎన్నో పోయినాయి ఆ అది పంపిన గిన్నెలు ఎన్నో పోయినాయి అన్ని పోయినాయి
ఆ
అంతే అట్లాండది మనది అవును మరి
ఆయనే మర్చిపోతాడు ఎట్లనో ఉంటది డ్రెస్సులు కొత్త డ్రెస్సులు ఆ అన్నాడు ఆయన కిచన్ అన్నాడు ఈయనకిచ్చన్ అన్నాడు మ మా ఆడ పడే ఒచ్చిండో ఆ రూమ్ ల ఇప్పుడు రెండు ఒక రోజు ఏమో ఉన్న ఆడ పడేసి ఒచ్చిండో రెండు షర్ట్స్ ఏమో పోయినయి దొరకల పటుకపోయిన అది ఇలా ఉండి అవి ఎన్నో పోయి
ఇ
దొరకనే దొరకవ్
ఉ
నా పిల్లప్పుడు అంగి ఆంగి ఆయన మంచుకున్నాంట ఆయనకి ఇచ్చిండట
ఎవలకి
సంతు
ఆహ
గి అంగి ఎక్కనో చూస అని మా అమ్మ అంటది అన్నంక ఏమో నా ఆ ఏమన తెలవద అంట కొన్ని రోజులు అయినాక ఫోటో అయినా సంథింగ్ నేను చూసిన చూసినాక తమ్మునికే ఉండే నే సేమ్ ఇట్లాంటిదే అంటే చ ఆడుగుతే గప్ ఇప్పుడు నిమ్మలంగ కొన్ని రోజలకు చెప్పిండట
ఉ
అంగడి కోస్తవ అంటే ఆ ఆడకత్త ఆడకత్త అన్నడు ఆటైపోయింది రాకుండ అయితే ఎన్నిసార్లు వేసుకుని సప్పడేకు ఉండగ అంటది
ఉ
సప్డేకునారి
మొన్నాడు ఇత్త అన్నడట డబ్బులు
ఆ
ఈ నెల్లో ఇస్తా అన్నడట
అవున
స్టార్ట్ చేసిండు
ఉ
తిన్నవ మధ్యనం మరి
ఆ తిన్న అక్క
ఎం కారి
వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ
బిసి
హు
అ హు
కవరియే
ఇంక
ఎటు
అయిపోయింద ఇల్లు అంత
అయిపోయింది గానీ ఇగ చిన్న చిన్న వర్కులు ఉన్నాయి ఇగముందు గచ్చి వేసురా బండ వేసురా ఎ వెళ్ళవా వత్తలేదంటారు వేస్టే ఇప్పుడే గొరంగా పోయి నేనైతే మూడు సార్లు తుడిసినా తెలుసా రెండోళ్ళకొసరి తుడుస్నట్టు తుడుస్నా అది వాడుకునేళ్లేనే ఇగ తిర్గనికె కాదులే పిల్ల దగ్గర ఎదురుకు ఊర్చడు అయితే ననైతే నాలుగు సార్లు ఊడ్చడు పిచ్చి లేేసిది నాకైతే దవుతల ఇస్కే ద దవుతల ఇసుకే ఎకుతాల దవతల ఎకుతలు
ఇంటిముదలా గర్చ్చుంటే ఇం కాదు అంత మట్టి పోదు
పోదు అే నేనన్నా చి నువ్వు గంతగానం చేసి గచ్చ చేయకుండా అయితే వేస్తే పి పిచ్చిలేసి నాకే ఏమైందో పొద్దున ఓయి సాయంత్రం మీరు అంటే ఇంకా రాదు కావచ్చు కానీ మీనాడే నడిచినకే ఇంక ఎక్కువ అైతే సపరేట్గా అన్నగియితే ఇటు సైడ్ బండ్లేషి అంటూ గచ్చేమాంటాను నేను
ఉ
కొంచెమే ఆకలి మందం ఉంచు లేకపోతే మొత్తం వేసినా మంచిది తల్కుండా ఉంటదా అని
ఇప్పుడు ఎవళ్ళదల్లుకుంటారు కాలు
గదే ఎవరిదాళ్ళు
ఇంటి ముందరా ర్యాంప్ అన్నా ఇట్లా అ అక్కడ కూడా చప వస్తున్నాయి ఇంకాదు
అప్పు చేస్నా ఏం కాదు ఏది వసినా ఏం కాదు అని అన్నంది అట్లనే చెప్పను నేను కూడా అట్లనే అన్నా మొత్తంమే ఎతన్ చేస్తాన్న్నారు అ ముత్త అంత వచ్చినా అది అలుగు అలుకుంటే మళ్ళీ ఉత్త నీళ్ళు అళ్తే పెద్ద పెంట అది అంతలే ఎంతది వేషాన్
ఇవి అయితే బట్టి ఎట్లా మోటర్ ఉన్న కాబట్టి పైప్ బట్టినా ఇం కాదు
ఆ పైప్ పెట్టినాంకాదు సరె
అత్తల్ ఎవల్ చేట్లే అత్తమా ఒక్కతే చేసిందా
అ
హలో
చెప్పురా
అప్పల వెళ్లి విలత్తమ్మ ఒక్కతే చేసిందా అంటన్న
నేన్ కూడా ఏష్టణట్ల అట్లా ఇపో
ఆహు
ఇ దొడ్డు మడుగులు దొడ్డు మడుగులు మంచిగాాలే సన్న మడుగులు అయితే మంచి ఉండే దొడ్డులు అయితేనే మంచిగాండే పాల ఈ ఈ వీటికి మడుగులకి నేను తొట్టుపవులు పక్కన అడుకదా నాకు అది పోయే రాలి ఇంతనే ఉండ డి దానింత పోసినాగానీ మస్తు దడ్ వచ్చినాయి
ఉ
అట్లా చేస్నవి అది నీకు ఎట్లున్నాయి టేస్ట్ అవి
మంచినన్నాయి
అది తప్పు కాదు
ఏంటి మరి
బియ్యం తోటి చేసినయే అవి సాముదాన బియ్యం వేసి చేసినం సగ్గుబియ్యం అంటారు చూడు వైటియి ఐదు కిలోలకు కాకులో పోసి చేసిన రైస్ పప్పులేదు ఇగ ఆళ్ళ ఏం లేదు
ఆహు
డైరెక్ట్ అవ్వే కరకరం అంటలేవా
అంటానాయ్
అ ఏదో ఒక అప్పాల కొన్ని రాలలే ఫస్ట్ చేసినా ఆలలేదు
ఆహా
మితై అన్ని ఒకే
ఉ
ఆ గుడ చెప్పిన నిన్ మొన్న సాటర్డే ఉన్న అంతకముందు ఒక రోజు అప్పాలు చాలేసుకున్నా పిల్లలకు రోజు వేస్ట్ అయితుంది పాలల్ల
ఉహు
నిద్దర పడ్డయ్ అయిపోనిన్టాయ్ ఇంగ సగం కింద సగం
నువ్ పోయిండ్రో లేదో దగ్గర పడ్డయ
నాలుగు కిలోలేమో వేసినాం ఐదు కిలోలు పోషింది
ఆహా
అటో ఇటో అడక్కిలన్న పడవ్ అంటే ఇగ ఒక్కటో రొ రెండు రోజులు ఉన్న అనుకో సాంగ్ కింద సగం మీదర మాయి నోట్ల పోవుడు తక్కువ సల్లుడు ఎక్కువ ఉంటుది మాది ఇట్ల
స
అయిన మా సంత బాలేదా
ఊ
అంద తినుడే కదా
ఊ
మంచిగ చిన్న చికెన్ తెచ్చుకుంటే సగం కిలో నడుసుడు అయినయ్
ఓ
ఎవరు ఎం తెచ్చిండు నాక్ తెల్వ స తిన్నరా తిన్ ఇంకా కాళే కావచ్చు లంచ్ డిన్నర్ టైం
అందుగా టైంపాస్ అయితుండే
మరి గిప్పుడు ఏటుగాని టైమ్లో అప్పాలు తింటున్నావు ఏంది అప్పాల్ తింటే మల అన్నమ్ తినబుద్ధి అయితదా
ఏ కొన్నే అట్లా తిన్లే ఇప్పటి వరకు ఇప్పుడే టేస్ట్ చూద్దాంమని తీసిన
ఆహా తినలేద వెడా మరి మెత్తపడి అట్లే కవర్ల వేస్ ఇట్ల పెట్టి పెట్టు ముళ్ళ కట్టినట్టు పెట్టి పెట్టు లోపలికి మెత్త పడవ్ మళ్ళీ వర్షాకాలం రాదా అసలు మెత్తబడవ్ ఓన్లీ వర్షాకాలం అయితేనే మెత్తబడతయ్
మామ్మికి మొన్ననే ఇట్లా వచ్చిండు టెంపుల్ పోయినమని చెబ్దాం అనుకున్నా
హ.
వచ్చిండు ఇట్లా టెంపుల్ పోయినమ్ అప్పాలు తె చ్చిండు అని చెప్దాం అనుకున్నా
ఎవరికి
మా మమ్మీకి
ఆ
అనుకునే లోపు మా మమ్మీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది మా అన్నయ్యనట ఫోన్ చేసి అంటే ఆ మా డాడీ అన్నడట మొన్న సారి ఏదో గొడవ పడతాఉంటే ఏ దానికి పెళ్లి చేయవా సలి వా అదా ఇదా అని అంటాటే నాతోటి బాగా సవాల్ చేసింది కదా ఎన్ని రోజులయినా ఉంట కానీ నువు ఎన్రోజుల్ చేయకుండా ఉంటవో నేన్ చూత నేన్ అన్ని రోజుల్ నేను కూడా ఉంటా అని అన్నది కదా అనుకుంటా అంటండాండట
హ్మ్
గిట్లా అంటాండుగా డాడి మరి అని అన్నయ్యకు చెప్తే నీవు నిమన్న డాడీ ఇలాంటి టోడు అని తెలువక అది ఏం డిసిజన్ తీసుకున్నదో ఏమో తెలియదు కాని దాన్నియితే కొంచెం కంట్రోల్ ఉండ మని ఊకే కలుసుడు అట్ల ఏంటి ఏమైన్నా చేసిందా అంటే ఎవరైనా చూస్తే మంచిగుండదు బయటోనీ చూస్తే మంచి గుండదు ఇంకా అది ఇంకోటి పోయి ఇంకో పేరు వస్ వయి నేను చెప్తాది ఫీల్ అయితది నువ్వే మాట్లాడమ్మా అని అన్నాడటా
ఇం ఒక ఇప్పుడు వెంను ఒస్తులేనా ఆ
ఇట్లా చెబ్దామనే వరకు మ అమ్మ ఈ డైలాగ్ కొట్టింది ఇది ఇప్పుడు చెప్తే ఇజ్జత్ ఇజ్జదిిస్తది మొన్ననే అన్నా కాలెశ్వరం బోదం అనుకుంటాను మమ్మీ అని అంటే ఫస్ట్ ఉర్రుడు అంటే ఉర్రలే గాని ఏవో నువ్వు చెప్త వినవు ఎవరికైన్నా బయట వాళ్ళు ఎవరన్నా చూస్తే మంచిగ ఉండదు కాళేశ్వరం అన్నా భద్రచలం అన్న పోయోస్తాం ఆ సరే అక్క
అవును
అ